వినిపిస్తుందా అండి
ఆ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా
వినిపిస్తుందా అండి మీరు బాగున్నారా
అడి
మేము బాగున్నామండి మీరు మీ అందరుా మీ ఇంట్లో వాళ్ళు అందరు బాగున్నారా
ఆ బాగున్నారంండి మీ ఇంట్లో వాళ్ళు బాగున్నారా
అవునండి బాగున్నాము
ఆ ఏం చేస్తున్నారంండి మీరు ఇప్పుడు
ఏం చేసేలే అంటే ఇప్పుడే భోజనం అయిందండి మీది అయిందా అండి భోజనం
ఆ అయిందండి మీరు రోజు ఏమేమి పనులు చేస్తారండి రోజు ఏమేం పనులు చేస్తాం
ఏం ందండి పొద్దునే లేవగాని బ్రష్ చేసుకుంటాం నాకు ధైర్యం రాసే అలవాటు ఉందండి లేవగానే రాస్తా అండి నిన్న ఏం జరిగిందో మీరు రాస్తారా అండి డైరీ
మా మాకు అంత టైం ఉండదండి ైర్రీ రాసి అంత టైం ఉండదు
అవునండి మీకు తెలుసా అండి ఇట్లా టిఫిన్స్ లల్లా బొంగులు ఉప్మా చేత్తరంటా అండి
బంగలు కుమా అ ఏమోనండి ఇప్పుడే వింటున్నాయి ఇలాంటి వెరైటీస్ అన్నిీ
పోలి అంటారంట కదండి
తెలీదుండి నాకుయవన్ని కాకపోతే సేమియా ఉప్మా తెలుసండి
పేలలుని ఒక దొరుకుతాయంండి యాభై రూపాయల ప్యాకెట్ ఉంటది దాన్ని ఉప్మాలాగా మనం తడుపుకొని వండుకోవచ్చండి అది కూడా మీకు ఒక కొత్త టిఫిన్ చెప్పాలా అండి బొంగుల్ బొంగుల్ త టిఫ చేయచ్చు ఇంకటి ఏంటే బియ ఉ చే తీసుకోొచ్చండి
అవునా అండి
సగ్గుబియ్యము తడిపీ కొ కొంచెం ఉడక వెట్టాలండి, ఉడకవెట్టినంక తాలింపు ఏసుకోవడమేనండి చాలా ఈజీ అండి మీరు గూడా.
అవును మీరు సేమియాతో ఉప్మా జేసారా అండి ఎప్పుడన్నా.
చేసుకోలేదండి మీరు జెప్పండి
సేమియా సేమియాని సేము ఆ ఉప్మా ఉప్మా ప్రాసెసే అండి మొత్తం, కాకపోతే రవ్వ బదులు సేమ్య్.
అవునండి సేమియా తోటి స్వీట్ చేసి కుంటం అని దెలుసండి మాకు
మేమూ సేమియా తోటీ సేమియా ఉప్మా. సేమియా ఉక్మా మళీ అటుకులు ఉక్మా దెలుసా అండి మీ గు అటుకులు ఉక్మా ఏసుకుంటాం అటుకులు ఉక్మా ఏసుకుంటామండి మేము అందులో పల్లీలు చాలా ఏసుకుంటాం సూ. ఊపర్ ఉంటుందండి అది
అవునండి నాకు మీరు చెప్తుంటేనే నా నోరు ఊరిపోతుందండీ, చాలా బాగుంద. అండి మీరు జెప్తుంటేనే
అవునా అండి ఒకసారి ట్రై చేయండి
చేత్తమండి మా అమ్మకి చెప్తా అండి నైట్ జేయమనన్ నైట్ చేయమని చెప్తా చేత్తది ఇగ.
ఆ చెయ్ అని చెప్పండి
చెప్తా అండి
ఇప్పుడు టిఫిన్ యా మీ తిన్నారా
తిన్లేదండీ మా నాన్న ఇప్పుడే క్యారెట్లు దెచ్చిండూ, వండాలిగా ఉప్మా ఏమనా. అయితే మీరు చెప్పిరు గదా ఇప్పుడు జేయమని చెప్తలేండి.
ఆ సరే చెప్పండి ఎప్పుడైనా క్యారెట్ కర్రీ దిన్నారా అండి
తిన్లేదండి క్యారెట్ ఓన్లీ మా అమ్మ ఉత్తియ తినమంటదండి బలమొత్తదీ కళ్ళక్. మంచిది అనీ చెప్తది
ఆహా మేమేమో మా పిల్లలేమో అలా దినరండి జ్యూస్ ఏత్తాము, హల్వా జేసుకుంటాము. మళ్ళి కర్రీ ఒండుకుంటామండి క హల్వానా హల్వాను బా క్వ్యారెట్లలను బాగా తురుముకోవాలి
అవునండి
తురుముకొనీ, అ అది కొ పాలు బోసీ, వేడ్ జేసుకోవాలండి. గ్యాస్ మీద ఒక గిన్నె వెట్టి క్య పాల్ బోసి పాల్ గాగాక క్యారెట్ క్యారెట్ తుర్. వేసి తరవాత చక్కరేసుకొని,, జీడిపప్పు, బాదాంపప్పులు, ఇవన్ని వేసుకొని దగ్. గెర్ కురికిచ్చుకుంటే క్యారట్ హల్వా అయిపోతుందండి.
అవునండి మీరు యాలకులు ఏసుకోరా అండి
యాలకులు దొరకట్లేవండి రేట్ ఎక్కువయింది అందుకే వాళడం
మేమూ మేము అమ్మవారికి యాలకుల దండ వెడి టమండి చాలా మంచిదంట అండి అమ్మవారికి కుచ్చీ ఇరవై పోతా ఇరవైకో యాలకులు దేవుడి. కి దండగవే వేత్తరండి
ఆ అవునండి తె తెలుసు తెలుసు
మేమూ ఎక్కడో యూట్యూబ్ లో చూసీ ఫ పా ఫాలో అయితున్నమండి, ఇట్ల దేవుడికి ఇలా చేయొచ్చు పూజలు అని.
మేము ఎక్కువ పూజలు జేయమండి, ఓన్లీ సండే రోజే ఏస్తాము.
మీరూ దేవుళ్ళకి పూజలు జేయండి చాలా మంచిదండి
సరే చేస్తామండి
మీకూ మీకు ఇష్టమైన పండగ ఏంటండి
నాకు ఇష్టమైన పండుగ అంటే ఏమి లేదండి అన్నీ ఇష్టమే
అవునా అండి నాకేమో కోలాటడం కోలాటం లా కోలాటం ఆడడం వచ్చండి అదే ఆడతాండి ఊ కూఊకాయ పండక అయినా లంగా ని వేసుకుంటా డ్యాంస్ వేస్తా
డ్యాన్స్ రాద
డ్యాన్క్స్ కూడా వచ్చండి మా ఇంటికాడ ట్రైనింగ్ ఇచ్చారండి కో కోచ్ ఒక కోచ్ ఉంటాడండి కోలాటాలు నేర్పిస్తాడండి పైసలు ఇచ్చి మరీ నేర్చుకున్నాండి నేనైతే
పైసలు ఇచ్చి మర నేర్చుకున్నారా మాకు కూడా నేర్పిస్తారా
అవునండి నేర్పిస్తా అండి మా ఇంటికి ఒక నాలుగు రోజులు సెలవలు తీసుకొని రండి మా ఇంటికి మొత్తం నేర్పిస్తా ఎట్లు వేయాలి ఏ పండకి ఏ గుడి ఇడి కాడనేేసుకోవచ్చండి తరుతికి పోనప్పుడు కూడా వసుకోవచ్చండి
అవునా అండి
మీరు పాల్గొంటారా అంట అందరు ఒకటే చీర కట్టుకొని అందరు ఒకటే డ్రెస్లు వసు కొని కోలాటం అయితే ఎంత బాగుంటందో తెలుసా అండి ఆ చేద్దాం మీ ఊరు వాళ్ళకి కూడా నేను నేర్పిస్తా అండి చాలా బాగుంటదండి కోలాటం
మా ఊరికి రండి వచ్చి అందరితో నేర్పియంండి అందరికి
తంకా రెండు కర్రలతో నాట్యమాడతారు ఒక ఒక్కరు మస్ ఆడతారండి ఆయసము ఆయసం వచ్చే వరకి ఆడుతనే ఉంటారండి
అవునా అండి
మీరు ఒకసారి చూసారనుకో అస్సలు మర్చిపోరండి అ
మేము కూడా డ్యాన్స్ వేసుకుంటాం అండి మేము కూడా డ్యాన్స్ వేసుకుంటాం మ మంచిగా కోలాటలు ఆడతాం కాకపోతే ఏదో పై పనా మామూలుగా స్తాము బాగా ఆయసం వచ్చి గుండె ఆగేటట్టు చేయమండి మేము
అవునండి ఈ ఈసారి నేను మీ ఊరికి వచ్చినప్పుడు నేర్పిస్తాలే అండి మీకేం బాధపడకండి అండి
సరే మీ కోచ్ అని మీకుద్ద మీకు మా ఊరు వాళ్ళందరి చెపి
ఆ నేర్పిస్తా అండి మీ ఊరు వాళ్ళ అందరికిీ కాళ్ళ గజ్జలు కట్టుకొని డ్యాన్స్ ఎస్తారండి సూపర్ ఎస్తారండి మా ఊరు
అవును అ ఏమో అట్లే ఇస్తారుగా మేమేమో లిగమంత్రి పండుగ అని చేసుకుంటామం లేడీస్ ఏమో కా ళ్ ఆడళ ఏమో కాళ్ళకు గజ్జలు కట్టుకుంటారంండి మొగల్ ఏమో గజ్జెలులాగాని తొడు కుంటారండి
అవునాండి మీకు కాల్ అగ్నిలో నడుస్త సరని తెలుసా అండి పండుగ రోజు నాడు
ఆ తెలుస అండి మేము అయ్యప్ప స్వామి మాాల వేసుకునే వాళ్ళు నడుస్తారంండి ఇక్కడ దుర్గమ్మ మాాల అయ్యప్పమాల ఇట్లాంటి దేవుడు మా దేవుడి మాలలు ధరించినప్పుడు ఆ నొప్పుల పైన అడుస్తారండి మా ఊర్లో అయితే
అవునండి మేమేమో అమ్మవారిని ఎవర తొమ్మిదో రోజు నాడు కాళ్ళకి క అవి కట్టుకొని మర నాటి వాట్యం ఆడుకుంటూ ఉరుకుతూ ఉరుకుతూ వెళ్తారండి ఆ మంటలలో నుంచి
అవునండి ఎక్కువసేపు ఉండరాని మూడే అడుగులు వస్తారు అందులోకి
ఎక్కువ నడిస్తే చాలా బయంకాలు వండుతాయండి అందుకే ఎక్కువ సేపు ఉండ త ప రన్ని ఇంగ్లాగా ఊరుకుత ఏమింటారంండి దేవుణని దండం పెట్టుకుంటూ స్మరిస్తూ వెళ్తారంట
అవునండి నాకు కూడా తెచ్చు మీరు తిన్నారా అండి
అవునండి మీకు మీకు ఆ వంటలు అన్ని వచ్చా అండి
ఆ వచ్చు అండి మామూలుగా నాకు కొన్ని కొన్ని వచ్చండి కొన్ని కొన్ని రావు
వంటలొచ్చా అండి మీకు
ఆ వంటలు కొన్ని వస్తాయి కొని రావండి మరీ అంతగా రావు మరీ లోగా రాకుండా ఉండవండి కొంచెం వచ్చు కొంచెం రావండి నాకు మీకాండి హలో
ఈజీగా వచ్చు
ఈజీగా
అండి
హలో
నాకు నేర్పియండి నాకు రా రావండి
అంది
ఆ అర్థమైతుంది మాట్లాడండి ము